ఏం ఎట్లున్నావ్ రా
వాడదానికి వాడదానికి భిన్న దానికి రాలె నా ఫోన్ కి రాలె
నువ్వు వన్ ఫోన్ లో మాట్లాడుతున్నావా మొత్తానికి వాడు వాడు పండుకొనిన్నాడూ వాడు పడుకున్నాడు
ఆ అందుకే నా దానికి రాలేదు ఏందీ అబ్బ అని ఆలోచిస్తాన్న
ఛ ఆడివ్వాల్సింది వాడేమో లాగిన్ మళ్ళీ చేశినాడేమో
ఆ అహ లాగౌట్ అవ్ అవల వేరే అకౌంట్ లో ఉంటే మళ్ళీ దీంకి వచ్చినట్టుంది
ఆ
హ్మ్
సరిపోయింది ఒ కాళ్ళు కాయినయ్ వల్ల తీసుకోవాల్సింది గదా మ్
లె అల్లె ఏం కాదులే సున్నలొచ్చిన ఏం గాద్లేరా అహ్ నావాన్ని సున్నాలే గద పొద్దున్ చూపిచిన కావాలంటే ఆశాకి చూపిచిన రేఖకి చూపిచిన అన్ని సున్నాలే నావి
మ్ మిది ఏవో వచ్చేసి ఇచ్చినర్లే మొత్తానికైతే మాకియరు మరి మూడ్రోజు లు గ్యాప్ తీసుకున్నాడు మొత్తానికి ఇడు వాలిడేషన్ చెద్దామని ఇప్పుడు చేసే వాళ్ళందరికి వాలిడేషన్ న్ చేద్దామని మూడు రోజులు గ్యాప్ తీసుకున్నడు
ఏమో మరి
మూడు రోజులు ఇచ్చి ఇచ్చినాక డబ్బులు ఇస్తారంటంటే అర్థం చేసుకో ఇంగా
మ్ ఏమో లె స్వామి నాకు ఆరు వందలు వచ్చింది సాల్లె
మ్
ఉమ్ ఇంకేం
తిన్నవా
తిన్న
ఎన్ దిన్నావా
బిర్యానీ
అబ్బో ఎవరు పెట్టినారు
తెచ్చుకున్నాం వై వందబెట్టి
వంద పెట్టి తెచ్చుకున్నావా నువ్వు తెచ్చుకునేది మొకమా ని తెచ్చుకునే మొకమా నీది
నిజం రా వంద రూపాయిలు తెచ్చివెట్టుకున్న లే లే నిన్న మా ఫ్రెండ్ ఇచ్చిపోయినడు మూడోందలు అదే హక్ నె అదే అదే డబ్బే సినిమా పెట్టుకున్నె బిర్యానీ పెట్టుకున్న అయి ఇ మూడోందలు
రె నిమ్స్ దెగ్గరెవరు
ఎవరు ఎవద్రి రాన్నారా
నవీన్ గాంది అన్నె
జనరల్ల్లోనా
బయట మనం బెట్టే సొటా బండి బండ్ల పెట్రోల్ లాగుతాన్నారు పాప్ అదృష్టం ఏందంటే ఫుల్ల్ లాగేయాలి పెట్రోల్ కొట్టడానికి నిన్న వంద రూపాయల్ పెట్రోల్ కొట్టిచాడంట
ఏందా పనికి మలిన్ దంట్ల పెట్రోల్ తీస్తున్నారు బైక్లు ఇప్పి కవర్లు చించుతున్నారు సీట్లు కొస్తున్నారు ఏందేందో చేస్
కోసినారా సీటు
మంది గొయ్లె ఆడా సోమేశ్ ఇంటి కాడా సోమేశ్ బ్యాగ్ గూడా చించిండ్లే సోమేశ్ బ్యాగు సించినారు బరత్గాని సీటు కోశినారు
అవునా
చుల్లెద్ నువ్వ భరత్ గాని సీట్ చూడు కోసింటారు అది చేపిచుకున్నాడొ లేదో తెలీదు ఆ మొన్న కోసిన్నారులె ఉగాది పండగ తర్వాత ఎప్పుడొ చేశినారు
హ్మ్
మ్
ని పెట్రోల్ లాగినరానమాట కొంచెం లాగేసినట్టున్నారు ఎవరొ వచ్చినట్టున్నారు పైప్ పికినారు పెట్రోల్ పైప్ బికీ కొంచం పటుకున్ న్నరు ఎవరొ ఒచ్చారని చెప్పి మళ్ళీ ఆఫ్ చెయ్ పెట్రోల్ పైప్ అట్లనే వదిలేసి వెళిపోయినారు
కాట్లా అంత
అదే మంచొలెవరో గానీ అదె మళ్ళీ పోయేదప్పుడు అది వాళ్ళదురస్తారు దానికి ఒకవేళ అట్ట వెట్టుంటే వాళ్ళ లి అంత ఎళ్ళిపో తె అట్టా వెట్టింటే ఇంగెం లే గదా
మ్ మొత్తం బయటకు ఒచ్చేసిందంతా
హ మొత్తం గాల్పెండు దొరికి పోయిండు ఛ ను ఏంది మధ్యలో పోయేటప్పుడు బండి త్ వచ్చేటప్పుడు రా చుక్ చుక్ చుక్ చుక్ చుక్ కనుకుంటా డ్రైవింగ్ చ్ బయటికి వచ్చాక ఆగిపోయింది ఓరిని నిన్నె గదర పెట్రోల్ బట్టించింది వాడు మళ్ళీ నీ కింది దిగీ అటెటో చూస్తే అడ పెట్రోల్ పైపు పికేసినారు
హా
లోపల మళ్ళీ చూస్తే పెట్రోల్ ఉంది కొంచెం ఇంగా నన్నే నా పైప్ పెట్టేసి మళ్ళీ ఆన్ చేస్ పోనింగా వచ్చేసినాము ఆహ్ డబ్బులు ఉందా అని అడుతాలంట నన్ను ఇది ఇంగ్ ఇది ఇంగొ ఇంకోటి ఉంటది కాలేజ్ ఐపోయినాక ఆ ఇరవైదె ఐదు పంతొమ్మిది
మరెం చేశినావ్ ఇయ్యలేదా
అహ్ ఆహ్ నాలుగొందలు ఇచ్చేశినా నాదీ మన్ ప్రతి మంత్ నాలుగొందలు ఇచ్చేశిన ఫస్ట్ మంత్ ఈ మంత్ స్టార్టింగ్ నాలుగొందలు ఇచ్చేశిన నాలుగుగొందలే
ఆవున్లే
మ్ ఇచ్చినానా మళ్ళీ అంటే ఏమడిగినాడు డబ్బులందా రాసుదా అన్నడు నా దెగ్గరుంటయ్ డెబ్భై రుపాయిలు ఇంకేమి నీకి నేను ఆల్రెడీ చెప్పినా నీకు గూడ తెలుసు డెబ్భై రూపాయలు ఉందని డెబ్భై రూపాయలన్నర నాదంట్ల అని జేప్పిన ఆహ్ అట్లనే ఎన్లె అంటే ఏం ల ఒకవేళ ఉంటే రేపు నెలది ఎట్లా రేపు నెల డబ్బిస్తా దాంట్లో వంద రూపాయలు ఇప్పిచుకుందాం అనుకు న్నపుడు మా దగ్గర లేదు లే బ్రో అని జేప్పినా
ఆ
ఉంటే ఇచ్చేదన్న వేరు లేదు నా దెగ్గర డెబ్బై రూపాయలు ఉందనా రింగింగేచేదనెను పోతలే అని జెప్పినా మ్ అదంతే
ఏం పెట్నారు హాస్టల్ ల్లొ
అన్నము గోంగూరపప్పు
ఒహో
మ్ గంట్లకో కోరుకురే కురే తింటారు ఐదు రూపాయిల కురుకురే బావుంటది చిక్కిలు ఇతన్నారు నేను తీసుకోట్లే
ఒరేయ్ పట్ట్ర్ ర్ద చాన్ రోజులైంది అసలు ఈ మధ్య అసలు ఒక్క చిక్కి ఇట్ల ఎన్ని నెలలై దొ చిక్కిక నువ్వు
చిక్కిలు కాదు గనీ నేను రాత్రిపుటలు రోజు అర్టి పండిస్తాడు పొద్దున్నె రోజు గుడ్డిస్తాడు మాకు
ఒరేయ్ చిక్కి బట్రారా
చిక్కిలుంటయ్ నేను తీసుకున్నా గని నాకు ఇంట్రెస్ట్ లేదు
హుమ్ నీక్ ఇంట్రెస్ట్ లేకుండ మాక్ తీసుకొని రానా
దగ్గరకు వచ్చి నేను తీసుకున్నాడు సోమేశ్వర్ తినెటప్పుడు ఎందుక్ పురుగొచ్చిందిరా అన్నాడు. ఇంగ అందుకె ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉండాలె
సర్లే ఈ సారి చూసి తింటాం లే చూస్ తీసుకుందా ఆ ఊర్కేళ్ళు ఆ తింటలే తీసుకుందాం గట్ ట్టల్ గట్టల్ తీసుకున్నా
ఒకైదు వాత పది పదిహైదు ఎకొస్తానుండు
ఆ పైదింట
ఆ
ఆ
సంతోష్ నే అడుగుతా హాస్ట్లా ఆడ బాగుంటదని సంతోష్ నీకి హాస్టలాడ బావుంటదని అడిగినాను
నువ్వా?
ఆ
ఒహో వాళ్ళొచ్చేదానికా?
నాకు బాయ్స్ హాస్ బాయ్స్ హాస్ట్లా నాది మీ మీ బాయ్స్ హాస్ట్లనే ఎందుకు అడుగుత్ కన్నేయంటె హు హు హు కే గాయ్స్ సత్యా షోరూమ
మ్ సత్య దీష్ ఉష్ అదె నార్మల్ ఏదో ఎలక్ట్రానిక్ షోరూమ్ అనుకుంట ఆ దానిపైనే ఆ ఉమ్మ్ పైన బావుంటది ఏ మంటె దగ్గరా ఆటోన్కి దగ్గర పోయేదానికి వచ్చేదానికి అదెదె చుప్ అదే నిమ్స్ కి దెగ్గర టౌన్ లోకి దెగ్గర్ర సరైపోతది.
అ నేను అదే చెప్పిన ఆ హాస్టల్లో ఒకసారి కనుక్కో అటాచ్డ్ బాత్రూమ్స్, ఫుడ్ అంత బా అంటదేమో అని జెప్పి అడిగింది. ఆ లిమా వాయిస్ సంతోష్ నాతో బాగుంట అదొక్కటె నే బెస్ట్ ఆప్షన్ గాదు చెప్పా అని జెప్పి చెప్పింది.
ఉమ్ ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారన్కో ఒకే రూమ్ లోనే ఉండొచ్చు ఇంకా మంచిది
ఇద్దరేమో ఉంటరు ఇద్దరేమో అనుకొని కాలో దీపికా నో రితికా నో ఇంకొకరు అస్తరనుకుంట
ఆ ఇద్దరు ముగ్గురుంటె ఇంగా మంచిది ముగ్గురుగున్నారన్కో సెట్ ఇంగ
ఉమ్ రూము కాలిగుంట
ఇంగొ మా ఆ ఉంటయి ఎందుకుండవు కానీ అంటే చుప్ ఇప్పుడు మేం లేకున్న చుడ్లో అం అం ఆమే అప్పుడే చెప్తారు లే ఏదో ఒక్ ఒకటి ఉంటాంది ఎందుకుండవు ఎవరైనా ఒకరిద్దరూ ఒకరింగొకరుంటే వాళ్ళన్నడ్జెస్ట్ చేసి మేముమంతా ఒక రూమ్ లో ఉంటామంటే చెప్పండి ఇస్తారులే అని చెప్తరు.
ఆ
ఉమ్ నాకు తెల్సిన వరకైతే ఆ పిల్లా అదే అనింది ఇదే హాస్ట్ సో బాగుంది ఊర్కే ఇర్కరనష్
నాకు కూడా తిన్న రెండు, మూడు సార్లు
ఆ చబోడు
ఉమ్మ్
ఉమ్
ఏ
ఎన్ని మినిట్స్ ఐంది
చూస్తాన ఉండు ఏడు, ఎన్మిది నిమిషాలు ఐంది
ఇంగ రెం నిమిషాలుంటే కట్ జేయలొ
ఉమ్
ఇంకేంమరి బాగున్నారంతా యాడికేంలేదు ఉమా కొస్సానింది మళ్ళేం రాననింది ఇంకా
హు
ఇగంతిం యాటికేం పోయేట్లో వచ్చిండుంటే ఇంకా రైల్వే స్టేషన్ క పోతా పోవాలనే అనుకున్నా రేపే రా ఉమ్ మళ్ళీ మనము ఇటు పక్కకు రామ్ గదా ఏప్రిల్ ఫ ఏప్రిల్ ఫస్ట్ ఏమో నాక్ తెలీదు.
కళ్యాణం ఉంటది
పిలిస్తే వొస్తాం గదప్ప వాంటెడ్ గ అయితే ఏం పోను
నేను అనుకుంట్నా కానీ ఎవరితో పోవాలని ఆలోచిస్తున్నా.
ఏముంది మళ్ళా పవన ప అంతకు ముందు మీరు పోయినర్ గదా పవన నువ్వు
జయగడుగునవ్
ఉ ముగ్గురు వెళ్ళిన
ఉమ్ విజయ్ గాన్ని పిలుస్తా మాక్సిమము వాడొస్తే ఒకవేళ పోతాము. అట్లా కాకపోతే నేనే ఇంగ ఎవరైనా అమ్మాయిల్ని పట్టుకొని నాకు తెలిసిన అమ్మాయ్ తెలిసినమ్మైని ఏసుకుని పోతా అంటే పిలిస్ అనమాట రాజమండ్రి నుంచి పిలుస్తరు. కొంతమందిని కొంతమంది బెంగళూరు నుంచి పిలుస్తన అమ్మాయిల్ని వస్తమా ట్రై చేస్తము అంటారు.
మ్
ఇస్తే పోతాం
పోయిరా పోయిరా
ఉరికా ఉ
ఏ అంటే ఈసారి మీ ఈసారి లాస్ట్ కదా మళ్ళీ మనం ఇటుపక్క కి రాము కదా అంటే గుడికి ఎళ్తాం గాని, మళ్ళీ శ్రీరామనవమి కి వెళ్ళం గదా.
ఇప్పుడైతే కరెక్ట్ ఈడే ఉంటాం కాబట్టి ఇట్టే వెళ్ళిపోవొచ్చు. ప్పుడ మళ్ళీ అ ఆబ్సెంట్ ఆబ్సెంట్ పెట్టుకోవాల్ల అ ఆన్లైన్ పెట్టుకొని రావాలి మళ్ళీ
అంటే ఇక్కడ ఆ మళ్ళీ ఇక్కడ ఇక్కడ వొచ్చి స్టే చెయలేము లేట్ అయిత్ ది దూరం అయితది దూరం భారం మయితది
అందుకనే ఇంకా రేపు బోదాం అనుకుంటున్న
అయింద పది నిమిషాల
ఇంగ కాలే అయితది గోచుకుంటే
బాగ పెట్టేవా మెసేజ్
బాగుండల్ల
యాడికి రేపా రేపు పోతున్నావా
యాడికి
పండు మిఠాయ్
ఏమో ఇంగ ఏమనుకోలే నేను. నేను పోతే కళ్యాణం పోతా లేతే గురికి అన్న పోత ఓ రెండిట్లో పోతా అంతే
ఈసార్ కళ్యాణం పోయినసారి లాగా పోయినసారి ఎవరు లేరు పోయిన్ సార్ గూడ వొచ్చినర్రా చంద్ర బాబు పోయిన సారి చంద్రబాబు రాలేద రాలేదు అవునా ఆ ఈసారి వొస్తాడ అంట్లే చంద్రబాబు ఇప్పుడ ఎప్పుడు సిఎం ఎ వొస్తాడు గదా రా ఆ జగన్ రాలె ద మరి మరి ఎవరు చేస్తున్నరు ఇప్పుడు పెల్లయినోళ్లు
హలో మళ్ళీ చేస్తాను ఉండు
ఆ సరే కట్ చేసుకో అవునా నాకు తెలిదే అందుకే అంత ఫ్రీగా ఉండదుచెపింది